వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
చిన్నారు
ఏమి లేదండి కరెంట్ బ హలో
ఆ చెప్పండి
కరెంట్ పోయిందండి
వండికొన్ని
అవునా తిన్నారా అండి
తింటున్నానండి
ఏం కూరా చేసారండి
ఆ
చేసారు
ఉల్వ చారు ఇంకా పప్పు టమాట పప్పు
అవునా మీరు మీరు చేశారా మా అమ్మగారు చేసారా అండి
వంటలు రావాలండి మా అమ్మగారు చేస్తారు నేను తింటా
మీరు ఓన్లీ మీరు ఒక తినడం అందమేనా అండి
హుమ్ అవునండి ఇంకా నా వంట మనిషి కు వంట ప పని చేయడానికి నాకు టైం కుదరలే అన్నమాట
అవునా
మీరు నేర్పిస్తార అండి వంటల్ నాకు
నేర్పిస్తామండి మా ఇంటికి రండి
హుమ్ మీ ఇంటికి వస్తానండి మీ అమ్మ గారు నాకు నేర్పియ్ మనండి రెండు రోజులుగాదు నాలుగైదు రోజులుండి మరి నే నేర్చుకొని మరి మా ఇంటికి వచ్చి మా అమ్మకు చేసి పెడతా
అవునా అండి చెప్తాను మా అమ్మగారికి నేను
హుమ్
మా అమ్మ గారికి నేను చెప్తానండి ఇట్లా మా ఫ్రెండ్ వస్తది నేర్పించు మమ్మీ
హుమ్ అంపదో మేడం బ బట్టలు పిండడం కూడా నేర్పిమనండి నాకేం రావనమాట ముగ్గులు వేయడం మీ అమ్మగారికొచ్చా అండి ఇవన్నీ
అన్నీ వచ్చండి మా అమ్మగారికి
అవునండి ఎంత మంచి వాళ్ళు అంటే మా అమ్మకు గుడా వచ్చు గ నేను మాత్రం బద్దకంమండి మా ఇంట్లో చెయ్యను అనమాట
అంటే ఇంట్లో ఎవరి ఎవరు ఎవరి ఇంట్లో వాళ్ళు వాళ్ళు చెయ్యరు అండి పక్కిన్ అంటే ఇంకొకరి ఇంట్లో ఇంకొకరి ఇంటికి ఎళ్తేనే ఆ పనులని నేర్పిస్తారు ఆ పనులని నేర్చుకుంటారు
అవునా అండి అయితే నేన్ ఇంటకచ్చి మరి నేర్చుకుంటానండి నేర్పిమనండి మీ అమ్మగారిని
హుమ్ నేర్చుకోండి వచ్చి
హుమ్ మీ అక్కయ వాళ్ళు చెల్లె వాళ్ళు ఎవరైనా ఉన్నా గుడా వాళ్ళ తోటి మంచిగా నేర్చుకుంటానండి వాళ్ళకి నేర్పించుకుంటూ నేను నేర్చుకుంటూ ఉంటా
హుమ్ మా అక్కగారు ఉన్నారండి
హుమ్
ఉ ఇవాళ ఏం చేస రండి మరి ఇవాళ ఏమేమి చేసారు అండి మరి
ఇంకేం లేదండి పొద్దున నాలుగైదు ఇంటికి లేసి అండి ఒక స్నాప్బిట్ పట్టినా అందరు మాలా మా ఫ్రెండ్ మా స్నేహితులు ఏమనుకుంటారంటే చదువుకుంటున్నావా అని అన్నారు ఇక అది అయిపోయింది అది అయిపోగానే కొద్దిసేపటికి కిగా కళ్ళకి మందులే వేసుకున్నా అన్నమాట వేసుకొని పడుకున్నా మళ్ళీ తొమ్మిది ఇంటికిలు వేసినా అండి వాళ్ళేమో నన్ను చదువుకుంటున్నా అనుకుంటున్నారు తెల్ల వారి చాబన నుంచే నక అన్ని మంచి పనులు లేవు అండి మంచి బుద్ధులు
అంతే అండి ఈ కాలం పిల్లలకి అలా ఇలా మంచి పనులు అబ్బతాయిండి
అవును
అంత బధ అంత అంత బద్ధకం బద్ద కస్తులు ఉన్నారు ఈ కాలంలో
పది ఇంటి వరకు లేవనండి అసలు ఇంకా స్నానం చెయలేండ్ అసలు మా ఇంట్లో కరెంట్ లేదు నీళ్ళు లేవు ఎక్కడెక్కడో పోయి కొనుక్కొచ్చుకోవాలండి నీళ్ళని
అయ్యయ్యో
మెంటికాడ దొరుకుతాయండి మన మీ దగ్గరకు వచ్చి తీసుకోవాలా బింద నీళ్లు
బింద కాదండి పెద్ద ఒక ఆ లారీ తీసుకొచ్చి తీసుకోండి
మీ అమ్మగారు తీరుతరేవండి మళ్ళా మిమ్మల్ని
లేదండి మాకు బావి ఉందండి
బావి య నాకు ఇష్టమండి అల్లా బావిల పడతా అండి నేను మీరు నన్ను ఎత్తుకొని తీస్తారా బయటకి నన్ను మొయ్యలేరుండి మల్ల ఏమి కూడా ఏమండి నాకు భయం అండి గా బావి అంటే చిన్నప్పటి నుంచి అంటే ఒక సినిమాల వాళ్లు పడిపోతారు అనమాట అందుల కావాలనే
మా ఇంటి పక్కన మా మా నేను చెప్తా వినండి మా ఇంటి పక్కన వాళ్ల ఇం టి పక్కన ఇంకా అటు ఇటు నాలుగు దిక్కులలో ఎండ కాలం వస్తే అసలు ఆ నీళ్లే ఉండవు అండి బావిలలో అన్ని నీళ్ళు ఎండుకవో తాయి కానీ మా బావిలో మాత్రం ఇప్పటికి ఫుల్లు నీళ్ళు ఉంటాయండి
ఎందుకండి మీ అమ్మమ్మ వాళ్లు బోషీర అండి అల్లా నీళ్లు
అది మాకు గంగ నుంచి ఎళ్ళి కనెక్షన్ ఉందాండి
గంగ అంటే ఎవరండి అమ్మాయ
గంగ అం టే గంగ దేవత గంగమ్మ తల్లి
నాకు తెలువదండి అందుకే అడుగుతున్నాను ఏమనుకోకండి
ఓకే అండి ఈ అదే అండి నేను ఏమంటున అండి ఈ కాలం పిల్లలకి అసలు ఏం తెలియదండి
మీరు ఈ కాలం కాదు కదండి అందుకే మీకు తెలుసు
నేను ఈ కాలపు ఈ కాలపు మనిషినే గాని నేను అన్ని పద్ధతులు సాంప్రదాయాల్ని నేర్చుకున్నానండి
నాకైతే అసలు ఏ పం డగ ఏం తెలువదండి పండుగల కా ఇంటికి రావడం పోవడం ఎప్పుడు హాస్టల్ నే ఉంటామండి చిన్నప్పటి నుంచి హాస్టల్ల్లో పడేసిరు అండి నన్ను
అవునా
మా అమ్మ నాన్న ల కు నేను బరువైతా అండి నాకు నే నాకే అనిపిస్తది నేను అనుకుంటా అట్లా వాళ్లు ఏం అనరు గా
కానీ అట్లా వాళ్లు హాస్టల్లో ఏచినంత మాత్రాన వాళ్ల ప్రేమ ఉండదు అని అట్లా అనుకో
అ కాదు నేను అట్లా అనుకోలేదండి నేను అనుకుంటున్నా వాళ్ళకి నేను భారము అని అయ్యో కాదండి మా అమ్మ వాళ్లు నా అయ్యో మీకర్థమైంది వేరే లాగా అండి మా అమ్మ నాన్న వస్తే మాత్రం పది పది కూరలు చేసి పెడతరు కాదంటలేను కానీ చిన్న ప్పటి నుంచి హాస్టల్లో పడే అంటే హాస్టల్లో చదువుకో మంచిగా మార్కులు రావాలి మంచిగా చదువుకోవాలని నన్నట్లేశీర్ అన్నమాట
కానీ వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమగ చూసుకుంటారండి
ఆ అవునండి అసలు నేన్ వస్తే మాత్రం ఇక తినిపించడాలు ఉంటాయి మా ఇంట్లా ఇంకా ఒక్కొక్కసారి అయితే ఆ మంచిగా భోజనం ఒండుతారు ఫుల్లు ఫుల్ తెస్తారండి అయితే రాంగనే అయితే గప్చూపులు తెత్తరు పానీ ఏమేమో తెత్తరండి మా ఇంట్లా
ఊహూ
ఇగ వచ్చినాని సమోసాలు తెచ్చిరండి మొన్న మస్తున్నాయి
పిలవరండి మీరస
సమోసాలె కే మాక్ మటన్ చికెన్ పెట్టరండి
నేన్ ఇవాల మటన్ కర్రీతో తిన్నానండి మటన్ కూరతో
అవునా మాకు తలకాయ కూర అంటే ఇష్టం అండి కానీ తినాలంటే నాక్ భయం అయితది అనమాట
ఉహు మేక కన్ను గుడ్లు తింటే మస్తు మంచిదండి
ఆ
మేక తలకాయ కన్లు గుడ్లు
తెలవదండి.
కన్ను గుడ్లు తింటే మ చాలా మంచిదండి.
అవునా
మ్మ్
మీరు తిన్నారా గుడ్లనీ?
తిన్నానండి.
ఛీ ఎట్లుంటదండి మంచిగుంటయా?
చాలా బావుంటదండి.
అమ్మ నాకు దలుచుకుంటేనే భయమైతాందండి వద్దండి మీరే ముచ్చటొద్దండి మటన్ కూర వద్
ఊ హ్మ్ చాపల కన్ను గుడ్లు తింటే మన
అమ్మా చేపల గుడ్లు గవన్నీ నాకు భయం అయితాందండి. అహ అసలు నాకు గుడ్లు ఒద్దు చాపలొద్దు. మ్మ్ కూరగాయల భోజనం మాట్లాడుకుందాంమండి మా ఇంట్లో మాకవన్నీ తెలవదు.
చాపల్ చాపా బొత్త లోపల శనెల్ ట్టదండి ఎంత టేస్టీ గుంటదో తెలుసా అండి?
చాపా
మ్మ్ చాప కడుపు ఉంటది గదండి. ఆ కడుపు లోపల శన ఉంటదండి, అబ్బా! ఎంత రుచికరంగా ఉంటదంటే ఫ్రై చేసుకుంటే అలా నూనెలో వేంపు కు వేంపుకుంటే
ఔ మీ ఇంటికి వచ్చి నేను తింటా అండి ఇవన్నీ ఒకసారి. ఒకసారయినా జన్మలో ఒకసారి తినా జన్మలో ఒకసారిది. తింటా అండి సచ్చేలోపల
తినండి మాకు పెట్టడానికి అదేం లేదండి.
మరి మీకు దొరుకు
హ్మ్ ఫుల్ అండి మాకు ఇక్కడ గోదావరి ఉంది గదా అండి
గంగాదేవి అన్నారు ఇప్పుడు గోదావరి అంట్ దాన్న
అదే గంగా దేవర అన్నా గోదావరి అన్నా ఒకటే గద అండి.
మాకు తెలవదండి నేను ఇంకా వేరే అనుకుటాన్నా కదా
అవునా అలా ఎలా అనుకుంటారండి వేరే అని
నాకేం తెలుసండి మీరు గంగా దేవి అన్నారు ఇందాకనే గంగా ఇప్పుడేమో మళ్ళా ఈ దేవుడు అంటారు.
అవునా ఇంకా చెప్పండి
ఏం లేదండి ఇక నీళ్ళు లేవు బొయ్య తెప్పించుకోవాలి ఒక బక్కెట్ మేలు
వెళ్లారా అంటే మీ నాన్నగారు డ్యూటీకి మీ నాన్న గారు వెళ్ళరా రండి డ్యూటీ కి
ఎక్కడికి
పనికి వెళ్ళారా అండి
ఉమ్ ఇయలా ఆదివారం అండి సెలవండి మాకు
అవునా ఇక మేము పని చేసుకుంటే మాకు పొట్ట గడుస్తుంది కదా అండి
ఇంకా అండి ఏం చేస్త ఏం చేస్త సున్నారు
ఏం లేదండి మా నాన్నగారు పనికి వెళ్ళారు
ఇలా అది వారం కదండి మీకు ఉన్నదా పని
ఉందండి మాకు పని
అవునా
మాకు మీలాగా తిరుగితే నడవదండి
ఆ నేను ఏడా తిరిగినా అండి హా నేను ఏడా తిరిగినా
అసలు మీ గ మందులు దొరుకుతున్నాయా అండి
రెండు వేలు అంటా మా దగ్గర
ఇక్కడ ఒక్కొక్కటి ఐదు వేల అండి
అవునా మీకు ఇప్పియాలా మరి ఒకటి ఒకటి ఇప్పియాలా ఇక్కడ నుంచి
ఏమైందండి
మీకు పంపి అలా ఒకటి అంటున్నా
పంపించండి అ
ఇస్తా రండి మరి
రెండు వేలు కాదండి ఇక్కడ కుక్క గ్యాస్ మీద ఇక్కడ ఐదు వేల రూపాయలు ఉందాండి
అందుకే నేను కోనిపిస్తా అంటున్నావు కదా రెండు వేలకి
అవునా
మీ కి ఎన్ని కావాలా పంప చెప్పండి నెంబర్ లు నేను అన్ని పంపిస్తాను మీకు డెలివరీ చేపిస్తా
అయితే మా ఫ్రెండ్ ఒకక్కటి టిఫిన్ సెంటర్ ఉంద ఉందాండి
అవునా అయితే నాకు అట్లాంటి గుర్తు చెప్పండి కాకపోతే వాళ్ళ దగ్గర ఒక ఐ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకుంటా అండి ఆ అవునా మా దగ్గర రెండు వేలే
కొంతమంది ఎటాండి
ఆ
ఏంటి
కొంచెం ఎక్కువైనా ఇవ్వమనండి అంటున్నా నా నాకు నేను మళ్ళీ ఎన్నంటే అని పంపిస్తాను అన్నమాట మాకడా గ్యాస్లు ఉన్నాయి
అవునా అండి కానీ ఇక్కడ పట్టుకుంటున్నారు కదాండి గ్యాస్ గ్యాస్ మొదు మీకు ఎక్కడ దొరుకుంది తక్కుతున్నాయని
అవునా ఏం కదండి నేను మేనేజ్ నేను చేస్తా కదా మీకు ఎట్ల అయితే మీకు గ్యాసులు వచ్చినాకే నాకు పైసలు కొట్టండి
హ్మ్ ఓ సరే అండి ధన్యవాదములు
కూడా అండి
ఓకే అండీ